హలో హలో వినబడుతుంద
ఆ వినపడుతుందండి
ఏం చేస్తున్నండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి అంటే కొన్ని క్వ్చన్స్ ఉంటే చూస్తున్నా ప్రాబ్లమ్స్ ఉంటే.
ఆ అవునా తిన్న
ఆ ఆ తిన్నమండి మీర్ తిన్నారా
తిన్నమండీ సండే గద స్పెషల్ ఏంటీ
చికెన్ బగార రైస్
అనా
ఊం మీకు
మాది గుడ ఈ రోజు చికెన్
అవునా సండే అంటే స్పెషల్ అదే
ఆ అవునండి
ఉహు ఏం చేస్తుంటారండి ఇంకా
ఏం లేదండీ కాలిగనే హౌస్ వైఫ్
అవునా పిల్లలు ఎవరైనా ఉన్నరా
అంహ ఇంక లేదండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ.
అవునా
ఉం
జాగ్రత్తండీ
ఆ అదె అదే మీరేఎం చేస్తుంటరండీ మీరేం జేస్తుంటారు
అ
అవునా కొంచెం మీ వాయ్స్ బ్రేక్ అయితొ
చదువుతూ చదువుకుంటున్నా సిగ్నల్ లేద్ అనుకుం గట్టి అంటే గట్టిగినవడట్లేదా
అండి మధ్య మధ్యలో కొంచెం స్టక్ కైతుంది వాయిస్
ఆమ్ సిగ్నల్ లేదనుకుంటా అన్
ఆ అంటే మధ్య మధ్యలో కొంచెం స్ట్రక్ అయితుంది ఆ వినిపిస్తుంది
ఇంటికాడ ఏం జేస్ సార్ మరి ఈరోజు మార్నింగ్ నుండి రోజ్ కొంచెం కూల్గుంది బెటర్ ఔన క్రిస్టియన్సా ఆ అంటే ప్రతి సండే యెళ్తారా
ఆ ఎల్థం
అవునా ఎక్కడ ఏక్ ఓకే ఏం లేదండి అంటే చర్చికిల్లీ ఏం చెస్తారు మీరు
ప్రేయర్ చేస్తాము
అంటే నాకు తెలియదు చర్చికి వెళ్ళాలని చాలా ఉంటది అంటే మా ఫ్రెండ్ ని తీసుకోమ్మన్న తను ఇంతవరకు తీసుకెళ్ళలేదు నన్ను అంటే ఒకవేళ నేను ఒకదాన్ని పోయిన కూడా ఎలా ఉంటదో అని అంటే మాకు తెలువదు కదా అక్కడ అసలే ఏ ఎక్కడంది
అవునవును సాంగ్స్ ఉంటాయి ప్రేర్స్ ఉంటాయి వాక్యం చెప్తారు కొద్దిసేపు ఆ పాడతామండి
ఆ అంటే ప్రతి అన్ అందరు పాడతారా కొంతమంది అందులో కొంతమంది పాడతారా సింగర్ అంటూ ఉంటారు కదా కన
అంటే ఇక వచ్చిన వాళ్ళు వాడుతా ఉంటారు రాని వాళ్ళు పాడరు హ
ఇంకా ఏం చేస్తారు
ఇంకేం లేదండి మీరేం చేస్తారు
మార్నింగ్ లేసాం టిఫిన్ కి వెళ్ళొచ్చాం మళ్ళీ వచ్చినాం మళ్ళీ పడుకున్నాం మళ్ళా లేసాం మధ్యాహ్నం తినడానికి పోయినం మళ్ళీ వచ్చినాం మళ్ళా పడుకున్నాం
అవునా అవున వంటలు చేస్తారా మీరు
నాకు వంటలు రావండి
అవునా ఉ
మయినా వస్తే మంచి అంటే చికెన్ చేపలు ఉంటా అదే కదా మంచిగ
హలో ఆ చెప్పండి అం ఆ వచ్చండి మరి అంత రాదు
నేర్చుకున్నార పెళ్లి కాక ముందే నేర్చుకు ఓ
మ్యారేజ్ అయ్యాకే నేర్చుకో
అవునా కొన్ని నేర్పిస్తారా నాక్కూడా చెప్తారా ఏదనా అంటే చికెన్ అయిన లేతే ఫిష్ ఆ చేపలు ఉంటాయి కదా చేపలు
హ్మ్ ఫిష్ కర్రీ తెలిదండి నాకు
చికెన్ మటన్
చికెన్ ఒకటే కుక్ చేస్తా. ఇంకేది చేయలేదు. ఆ చేపలు గాని మటన్ గాని చేయను. ఆ చేయలేదు.
అవునా. అయ్య పండుగలు వస్తే ఇప్పుడు ఇంటికాడ వండార అంటే ఎలాగ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు కాబట్టి. ఇక అమ్మనే చూసుకుంటదా.
అమ్మ చేసారు. హ్మ్ ఎట్లుందండి మీ కాలేజ్ డేస్
చాలా బాగుంది మర్చిపో పోలేని రోజులు అంటారుగా కాలేజ్ టేస్టీ
హ్మ్
ఇంక కొన్ని రోజులైతే
తొమ్మిదింటికి వెళ్తున్నారా
హ్మ్
ఉగాదికి వెళ్తున్నారా పండక్కి
ఆ వెళ్తా ఆ బేస్తవారం కదా, పండుగ బుధవారం వెళ్తాం.
అవునా స్పెషల్ ఏముంటది ఉగాదికి.
ఉంటదిగా ఉగాది పచ్చడా, భక్షాలు ఇంకా చికెన్, మటన్ను ఇంకా డ్రింకింగ్ ఏమన్నా తాగడానికి ఏమన్నా తెచ్చుకుంటాం.
అవునా.
మ్మ్ మీకు అంతేనా ఇంకెమన్నా అంటే బక్షాలు తక్కువ చేసుకోవడం. ఎ పూరి వాటి ప్లేస్ లో ఎక్కువ పూరిలు చేస్ కుంటాం మేము
అవునా. చేస్తారా మీరు ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడి అంటే నేను చే యను అమ్మే చేస్తారు. నాకు తెల్వదు.
ఓకే ఓకే.
ఇంటి ఇంటికి ఎప్పుడు పోతున్నారు మీరు పోయి పోయిల పోలేదా ఇంకా
ఆ లేదండి మేము చేసుకోము కదా.
ఓ క్రిస్టియన్ కదా సారీ సారీ ఊహు అంటే తెలుసా అంటే బయట నుంచి చూస్తే అనిపిస్తద ఇట్లా అంత తాగుతే ఏం కాదు ఎట్లా తాగచ్చు కదా అది
హూ మ్మ్ అంటే ఇగ తాగేమోమో ఎప్పుడు తాగలేదు
అహా అన్నీ కల్ప్ తరుగదా అందుకే తాగా తాగో చ్చు ఎవరై హలో
హలో
హలో ఉ ఉం చెప్పండి
ఇనిపిస్తుందా వాయిస్
ఆ ఇనబడుతుంది ఇనబడు షాపింగ్ అంటే ఏం చేయలేదు ఇంకా పోవాలి రేపైనా ఎల్లుండి అయినా ఇటు అంటే మాకు దగ్గరలో ఉంటాయిన్నమాట చాల్నే
అవునా
పక్క గల్లి లో ఉంటాయి ఉమ్ వెళ్ళాలిగా అంతగా సా ఏం లేదులే హు
అంటే డ్రస్ తీసుకుంటున్నారా శారీ తీసుకుంటున్నారా
ఆ డ్రెస్సే ఇప్పుడే సారీ ఎందుకు మాకు
అంటే ఫెస్టివల్స్ కి కట్టుకుంటారు కదా
ఆ ఆ బతుకమ్మకి తీసు కుంటం అందుకే తీసుకోరు బతుకమ్మకు ఒక్కదానికే ఉం ఇంకా సంక్రాంతి కూడా నార్మల్ డ్రెస్ ఏదన్నా ఒకటి మంచిది తీసుకోవడమే ఈ ఉగాది కం నార్మల్ టాప్ ఇంగా
అవునా అంటే సం ఆ ఆ బతుకమ్మకె గంట తీసుకుంట్
ఉం బతుకమ్మకి మంచిగా తీసుకుంటాం మీక ఏ పండుగలకైనా నార్మల్ గా ఉత్తిగా తీసుకుంటాం ఇగ ఉగాదికి మీ మే ఎటు వెళ్ళం అసలు బయటికి గుడా వెళ్ళాము ఇంట్లనే చేసుకోవడం తినడం అంతేఇగ అసలు బయటికి వెళ్ళడమే ఉండదు
ఇట్లా ఎల్లి ఎలార
ఎటు టెంపుల్ ఆ గుడికి ఎలమూ ఇట ఎలమో మాకా రోజు పనిది లేదు ఇంటికాడనే పొద్దున్న నుంచి అంటే వంటకాలు చాలా ఉంటాయి కదా ఆ రోజు బతుకమ్మ కన్న ఉండ పుకాలు ఉండవునికి పాలుంటాయి కాబట్టికి ఆ వంటకాలు చేసరికి జరుగుయి తుంది మళ్ళీ ఇంట్ ఇంటికాడ పిల్లకి వాళ్ళకి అందరిక స్నానం అంటే అక్కపిల్లలు ఉంటారు అనమాట
ఆ
పక్కళ్ళకి పిల్లలు ఉంటారువా పిల్లలకి వాళ్ళని రేడీ చేసి అ చేయిించే సరికి కి అలా అవుతుది అప్పటికే పొదు పోతుది
అవునా అంటే చాలా వర అంటే ఇక్కడ మాయ ఎలో వెళ్తారు వన్ మార్నింగ్ వెళ్తారు అందుకే అడుగుతు
ఉండదిని ల మొకుపోవడం డైరక్ట్ తినేడ మీేగా పోతే సంక్రాంతి పోతాం టెంపుల్ కి బతుకమ్మ కూడా టెంపుల్ కంటే టెంపుల్ క ఏ బతుకమ్మని బతుకమ్మని పోయి అక్కడికి పెడతాం కానీ టెంపుల్ క ఏమ పోము గుడికి సంక్రాంతి శివరా శివరాత్రికి వెళ్తాం మళ్ళీ ఎక్కువ గుడికి
ఆ అవునా
ఎందుకైతే మొత్తం అక్కడ అప్పుడే ఉంటామా హ్మ్
శివరాత్రికి జాగల్ జాగారం ఉంటారు కదా చేస్తారా
ఆ నేన్ చిన్నప్పటి నుంచి అలవాటీగా జాగరం అంటే
అవ్నా
హ్మ్ ఆ రోజు శివరాత్రికి మొత్తం గుళ్ళోనే ఉంటాం ఆ జాగ ఉపవాసం పొద్దులు నుండి నైట్ పడుకోకుంట ఉన్ ఉంటారు కద
అవునా అంటే ఎప్పటి వరకు ఉంటారు మార్నింగ్ ఎన్నింటి నుండి మల్లేప్పుడైపోయిద్ది
అంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇక మళ్ళీ నైట్ టువెల్ దాటిన తర్వాత ఇక ఎప్పుడైనా పడుకుంటారు. ఇక నిమ్మలంగా అంటే మూవీస్ ఏమైనా చూసుకుంటేనే ఉంటారు. కదా అప్పటికే అంటే దేవుడివి
అంటే టువెల్వ్ వరకు ఉంటారా ఒక
హ్మ్ పక్క ట్వెల్వ్ వరకు అయితే పక్క ఉంటాము. తర్వాత ఇక త్రీ అయితది ఫోర్ అయితది అప్పుడప్పుడు ఫైవ్ అయితది లేద టూ ఇ అంటే రెండు గంటలకి ఒకటింటికి అట్లా ఎప్పుడైనా పడుకుంటాం ఇగా
అవును
హ్మ్ ఇంటికాడ్ ఉం
ఇగా ఆ రోజు మొత్తము ఆ రోజు మొత్తం గుడిలోనే ఉంటారా మీరు
ఆ ఎక్కువ అక్కడనే ఉంటాం ఎందుకంటే మనం ఆ అంటే హాస్టల్ అయినా ఇల్ అయినా వచ్చి వాటి అన్నిటిని చూస్తంటే తినబుద్ధి అయితది కదా అదో గుళ్ళో ఉందమనకో తకలి కాదు అక్కడ చూస్తే అప్పటికి
హలో హలో
మంది ఫ్రెండ్స్ ఇట్లా మనతో పాటు ఇంకుంటే చాలా మంచిగా ఉంటాంది. శివరాత్రికి ఉ కనీ ఈ ఇయర్ ఎవర్ లేర్ నా ప్రో శివరాత్రికి జాగారం నే
అవున అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటరా మీరే ఉంటారా హలో హలో
ఇబ్బంది అయింది ఈ సారిక్
హలో
హలో
హలో
వినబడ్ న్పడలేదా హల్
హలో
హలో
మీ వాయిస్ వినిపించట్లేదు కొంచెము
అవునా సరే అండి ఉంటాను మీర్చి
ఆ ఓకే
ఉ